హలో
హలో
హాయ్
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నారు ఉ బాగున్నా మీరు బాగున్నారా.
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా మధ్యాహ్నం టైం కదా
ఆ చెప్పండి
ఉ
వాయిస్ క్లారిటీగా వస్తుందండి
యే తిన్నరా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నా ఏం కర్రీ చేసిండ్రు నేనా వంకాయ టమాటా అండినా అవునా నేను
అవునా మీ సైడు వంగ్ వరుగులు చేస్తారా మీరు వరుగులు వేస్తారా ఏమన్న
టమాట వరుగులా వరగుల అండ్ వరగుల అయ్ ఆ చేస్తాం ఏ ఏంటి చెప్పండి
ఉ వంకాయ వరగు టమాటా వరగు అవ్యా అవ్యా
అవునవును
త
అంటే అవి ఇప్పుడేనా లేపోతే మళ్ళీ వాటిని ఎన్ని రోజులు వాటిని నిలువ చేసుకోచ్చు
వరుగులు అంటే బాగా బాగ ఎండా లే ఎందుకంటే అవి స్టోర్ చేసుకునేటివి కదా పచ్చి పచ్చి తే బూజు పడతాయి ఖరాబ్ అయితాయి ఆ ఆ కాబట్టి అవి ఒక బాగా బాగా కట్టకట్ట ఇట్ల మనం కింద ఇట్ల ఎస్తే సౌండ్ వచ్చేలాగా
అంత సే అన్ని రోజులు వాటిని ఉంచాల
ఆ ఎండ పెట్టుకొని ఒక డబ్బాలో మంచిగా కీన్ ఉచ్ కిందొక వేపర్ ఎయ్యాలి ఆ ఉంటాయి మంచిగానే నిల్వ ఉంటాయి సమస్ త్సరం వరకైనా ఉంటాయి మనం ఎందులో స్టోర్ చేసి పెట్ పెట్టుకునే దాన్ దాన్ దాంట్లో దాని తొటి అట్ల ఉంటది
ఆహా అట్ల అలాంటి వాటిని దేంట్లో స్టోర్ చేసుకోవచ్చు అంటారు అంటే సీసా బాటిల్ లా లె
ఆ సీసా బాటిల్ అయితే మంచిగా ఉంటాయి ప్లాస్టిక్ అంటే స్మెల్ వస్తది ప్లాస్టిక్ అయినా పర్వాలేదు కానీ కింద అడుగున ఒక పేపర్ వేసుకోవాలి
పేపర్ ఎయ్యాల
ఆ కింద ఒక పే పేపర్ వేసుకుంటే ఏం కాదు సీసాలు అయితే ఇంకా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి గా ఉంటాయి
అదే ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ కి ఏమన్నా పాడై
ఏ ఏం పాడుగావా అస్సలు ఏం పాడుగావు ఇంకా గట్టిగా అయితాయి ఇషి మనం వడుకో మనం వండుకునేటప్ ఇప్పుడు ఒక గంట ముందు నీళ్ళలో నానబెట్టాలి నీళ్లలో నానబెట్టుకుని సేమ్ ప్రాసెస్ కూర లాగా చేసుకుని ఇవి అందులో వేసుకుంటే అయిపోతది
ఇప్పుడు నానబేట్టింటే మంచిగా కొంచెం ఉబ్బుతాయ ఇట్ల క్లీన్ చేసుకొని పెట్టుకోవాలా
ఆ నానబెట్టినావు అనుకో టమోటాల లాగానే అయిపోతది అంటే మన బచ్చిగా అయితది నాని ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏసుకొని ఈ
మనం సేమ్ కర్రీ లాగా ఉండడమే
ఆ సేమ్ కర్రీ లాగానే
టేస్ట్ ఉంటదా అట్లా
ఉంటది ఉంటది ఇది వేరే టేస్ట్ ఉన్నది
ఆ అహహా అన్ని రోజులు ఎండలో పెట్టీ
అహహా ఉంటది ఇంకా తర్వాత వా వంకాయ వారుగులు కూడా చేస్తారు చిక్కుడుకాయ వారుగులు కూడా చేస్తారు నేనైతే మా అమ్మ మా అమ్మ చేస్తా ఉండే అందుకని చిక్ చిక్కుడుకాయ సేమ్ ఇట్లనే ఎ గింజలు ఎండబెట్టాలి గింజలు కూర చేసుకోవాలే ఆ ఉంటది కదా తొక్కు ఉంటది కదా ఆ దాన్నే ఎండలో పెట్టాలే మంచిగా కడిగేసుకోని ఎండలో పెట్టుకొని అది బాగా ఎండిపోయిన తర్వాత సేమ్ దాన్ని కూడా ఇట్లనే స్టోర్ చేసుకోవాలే డబ్బా అన్న సీసా అన్నా ఇల్లా ఉ క్యా గింత తెలుసు కానీ మళ్లీ దాన్ని వండేటప్పుడు మీరు నీళ్లలో ఒక వన్ అవర్ నాన్న పెట్టండి సేమ్ మళ్లీ చిక్కుడుకాయ స్టేజ్ లోనే వస్తది ఆ మళ్లీ సేమ్ చిక్కుడుకాయ స్టేజ్ లోనే వస్తది
ఆ ఇదేదో బానే ఉంది హు అంటే ఇటు సైడ్ ఎవరు ఇట్లా యూజ్ చెయ్యరు అన్నడు
చెయ్యరా మికేయి మా అమ్మ యి ఇవన్నీ చేస్తుది వంకాయ అయితే చిక్కుడు అయితే టమాటో వేస్తది
కొత్త కొత్తయి అని నేర్చుకోవల్ అయినా ఇప్పుడు కొన్ని కొన్ని విలేజ్లలా ఒకరు ఇద్దరు చేస్తా ఉంటే ఆటోమేటిక్గా ఆది అందరికి మాకు బాగుంటది మాకు ఎలా అట్లా అది ఎవ్వరు వేయ్యరు కాబట్టి మాకు తెలవదు
ఆ అయిది మట్టన్ ఉంటది కదా మనం ఎక్కువ ఇట్లా పోగులేసి అమ్ముతారు మనం కావాల్సినంత తీసుకుంటాం తర్వాత మిగిపోతది కదా ఆ దానీ మంచి చిన్న చిన్న ముక్కలుగా కోసి
అ
మంచిగా వాటల్లో కడిగేసి దాంట్లో ఉప్పు కారం కొంచెం అల్లం వుళ్ళిపాయా మంచిగా వేసేసి అది కూడా ఎండ పెడతారు ఎండబెడితది మా అమ్మయితే
అ మారి స్మెల్ రాదా మారీ
తేవా రాదు అలమేలిపాయై వేస్తాం కదా మస్ ఆ రాదు అస్సలు రాదు బాగా ఎండ పెట్టాలే దాన్ని ఎండిన తర్వాత దాన్ని కూడా సేమ్ ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలే తర్వాత వండుకునే ముందు ఏం చేయాలంటే దాన్ని కూడా నా
నానా పెట్టాలా
నానబెట్టుకోవాలే ఆ కర్రీ కూడా చాలా బాగుండది ఈ వరువులో పెట్టిన అన్ని నానబెట్టుకున్నాడు ఒక గంట ముందు
అంటే వేడిపాటల్లో చేస్తార అని విన్నా నేను
ఇది ఏది
ఇది మటన్ మరుగుదు వేడి వాటర్ లో ఫస్ట్
ఆ వేడి అంటే ఫస్ట్ వ వేడి వాటిన మళగా ఆ వేడి ఆ ఇష్టము వేడి దాంట్లో మరగ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక గంట చెప్తున్నా కదా గంట ముందు చల్లె నీళ్ళలో కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే ఇట్లా దంచుతారు అంటే బాగా గట్టి ఉంట టాయి కదా ఫస్ట్ ఆ రోకలతో ఇట్ ఇట్లా దన్ చేసి కొంచెం అని అ నాన పెట్టుకుంటారు
ఇంకేజీ కాకుండా మీరు ఇ బట్లా చేస్తారు మన మ
మడుగులు ఆ ఆ బియ్యం పిండితోని
ఆ అదే అంటే వేడి వాటర్ యూస్ చేస్తా మామలుగా నార్మల్ బ ఇప్పుడు వేడిపాడు వేడి వాళకి పోతే పిండి ఇట్లా
పగులుతుంది అనుకుంటాన్నావా ఆ పగిలినట్టు ట్టు ఏం కాదు మంచిగా అంటే అది ఆవిరికి బాగా ఉడకనివ్వాలి వెంటనేది తీస్తే పగులుతది మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే ఉంచలే
ఏ ఏదైనా అంతేనా
ఆ అంటే వెంటనే తీస్తాం కదా పగులుతది అట్లా తీయొద్దు మనము వేడిబటలు వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి పొయ్యిమిన్నే ఉండాలి చిన్న మంట మీద అంటే త మంట కట్టేసి గని మూత వెట్టి అట్లనే ఒక పది నిమిషాలు అట్లనే ఉంచాలి మగ్గనివ్వాలి అప్పుడైతే పిండి మళ్ళీ మంచిగా తీసుకోవాలే అప్పుడు మంచిగుంటది గట్ల వెంటనే ఓషి వెంటనే తీసినవనుకో పగుల్తది
ఆహా
మ్మ్
అంటే ఇప్పుడు వేడి వాటర్ వేయడం వల్ల లోపల మంచి బబుల్స్ లాగా అట్లా పిండి ఆగకుండా వస్తదంటరా
క్యా
ఇప్పుడు చెకోడిలయినా ఇప్పుడు చెకోడీలు మనం నా నా చల్లగాలి పోతే ముద్ద లాగానే ఉండిపోతా ఉంది లో
ఆ ఆ
ఏమో కాల్తంది లోపల్నేమో మెత్తగా పిండి పిండి లాగా అట్లా ఉంది
ఉమ్ ఏ అట్లా గాదు మంచిగా అవుతది మరి
ఓన్లీ బియ్యం పిండి ఏనా లెమన్ కలర్ కలుపుతర
దాంట్లోనా కలర్ ఏం కలపులేదు పసుపు కలిపా పసుపు పెయ్యాలే కొంచెం కారం పసుపు నువ్వులు ఉంటే నువ్వులు ఓమ్ ఉంటే ఓమా ఆ ఉప్పు అంతేగివ్వే దానికి ఏమి ఎక్కువ పట్టయ్ పసుపు వేసుకోవాలి
పసుపు అంటే జస్ట్ కలరింగ్
ఆ కలరింగ్ కోసం మంచిగా ఆ పిస్ కాలే ఆ మంచిగా ఫిస్ కేసి మంచిగా చేయతోనే ఇట్లా తల్వాలే చక్కగా చిన్న చిన్నగా ఏసుకో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫస్ట్ అన్ని ఏసుకొని పెట్టుకోవాలి నూనె వేడై పోయింది నువ్వుల నూనె వేడెకినాక మంచిగా
ఇద్దర అయితేనే సరిపోది ఇది చుట్టడానికి కాని చుట్టలంటే కష్టం
ఆ
చేసుకుంటే అప్పుడు ఎన్ని చేస్తారు మీరు
నేనా బాగా బాగా ఏం చెయ బాగా చేస్తే కూడా అంత ము ముక్క వాసన వస్తాయి గదా వడవక వడవకుంటే ఆ అ చాలు కే కేజీకి బోలాడవుతాయ్ హాఫ్ కేజీ చాలు
ఆ అంతేనా హాఫ్ కేజి గైనా గూ డా చేయడానికే ఫులు టైం పడతాంది చేస్తారా మీరు టిఫిన్స్ స్నాక్
ఆ టిఫిన్స్ ఆ
ఉమ్
హలో
ఆ అవునండి అదే మిషినే కడతరా ఏప్పడికి
ఆ అంటే గిరి నారు నేను బాగా గిరాకీ ఏం గుట్టా మామూలుగా
ఉమ్ అంటే మీరు ఇట్లా బయట పనులోకి ఏమన్నా వెళ్తారా
ఏ వెళ్ళను వెళ్ళను
వెళ్ళారా ఇంట్లోనే
ఊమ్ ఇంట్లోనే
స్చ్ ఉంటంటాదా చదువుకున్నారా అండి మీరు ఎంతవరకు చుదువుకున్నారు
డిగ్రీ చేసిన అంతే ఆకా అవును
ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ ఆ
గవర్నమెంట్ ఏ మొత్తం ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఆ ఫస్ట్
ఇంటర్లో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావ్
ఆ హెచ్ఈసి తీసుకున్నా మీ దీంట్లోనేమో బిఏ తీసుకునా తీసుకున్న డిగ్రీలో
ఆ
ఉమ్
ఎందుకు మీరు అట్లా ఆర్ట్స్ సైడ్ పోయిన్రు సైన్స్ పరంగా రాలేదు
ఆహా రాలేను ఈజీలో తీసుకున్నా అన్నట్టు కొంచెం స్టోరీస్ అట్లా నాకు అది ఇంట్రెస్ట్ అన్నట్టు అట్లా తీసుకున్నా
ఆ మన సైన్స్ లో కూడా స్టోరీస్ ఉంటాయి గా
ఆ ఉంటాయి కానీ మీరేం తీసుకున్నారు ఆ బై పి సి ఆ ఉమ్ నేను బిఏ తీసుకున్న మన స్టోరీస్ ఉంటాయి కదా అన్నీ ఇగా
ఆ ఇగ అదైతే ఎంబటే గుర్తు
ఆ గదే అదే
ఉహూ
ఉమ్ ఇక్కన్నే ఇంకా మీరింట్లోనే ఉంటారేమో కదా
ఆ ఇంట్లోనే ఉం
ఉమ్
ఇగ ఇంట్ల పనులు చేసుకుంటుండే కదా ఇలా పిల్లలు వస్తే బాగుండి వాళ్ళని చదవడం మళ్ళ గంట సేపు అ బాగుపడు
అవును
మీకెంత మంది పిల్లలు
ఆ ఇద్దరు
అమ్మాయి అబ్బాయా ఇగ అబ్బాయి
ఆ లేదు ఇద్దరు అబ్బాయిలే
ఇద్దరు అబ్బాయి లేనా ఏ క్లాసు చదువుతున్నారు
సిక్స్త్
సిక్స్త్
ఉమ్
ఫిఫ్త్ సిక్స్త్
ఉమ్
మా వాళ్లు చిన్నోలే అండి సెకండ్ ఫస్ట్
ఆ చిన్నవాళ్ల
ఆ అమ్మాయిలే ఇద్దరు
అవునా అయ్యో ఇగో అబ్బాయి అమ్మాయిలు కావాలనే వాళ్ళకేమో అబ్బాయిలు
ఆ
ఉమ్ కదా
ఉంటది ఏమో
ఆ నాకు బాగా ఇష్టం ఆడపిల్లలు
నాకేమో ఇద్దరు అమ్మాయిలు మీకు ఇంకా కొంచెం మీది బెటరీ లేండి కొంచెం ఓకే
సరే మరి
ఆ ఓకే
ఉమ్